హలోప్ప నమస్కారంారం
నమస్కారం
ఏం చేస్తున్నారు ఇప్పుడు కరెక్ట్ గా ఏం చేస్తున్నారు మీరు
మ్మతోో మామ్మతో మాట్లాడుతున్నా మమ్మ ఎవరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫోన్ చేసినారంట మా డాడీకి అది అనా అనా ఇ మాట్లాడు యి కమిీదిిన క హలో మదన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె కంప్లీట్ అంత అ ఇదేం లైన్లో పెట్టింది బాబు ఆ కాస్ట్ లీ రెస్టారెంట్స్ అవును మోస్ట్లీ ఆ ఆ ఓకే ఎవరు చెప్పిండు డేటా సైన్స్ నాయనా ఎవరు చేపించినది ఆ పోను నాగేంద్ర అని అవునులే నాయన తెలియక ఆ రోజు డేటా సైన్స్ అని చెప్పినాడు అ సరే అమ్మ ఐదు నిమిషాలు టైం తీసుకున్నా మా నాయన డేటాల్ తీసుకొని పోయిండా డెటాల్ తీసుకొనిలే ఉంది హలో
అప్పుడి నుంచి మాట్లాడు ఉమ్ సరే మీరు కొంచెం పనిలో ఉన్నట్టున్నారు
అదే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాల్ చేసారు వేరే వాళ్ళు చేపిచ్చారంట నా పేరు చెప్పి మాకు తెలిసిన వాళ్ళు అది అ మా డాడీ డేటా అనలిస్ట్ అని చెప్పకుండా డేటాసైన్స్ అని చెప్పినాడు. ఆయాప్పి డేటా సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాంటే అది కాదు నా కోర్స్ అని చెప్తే ఏ
ఉ
మళ్ళీ ఫైవ్ మినిట్స్ టైమ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. చూసి ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు తేలీదా మళ్ల అప్పింది చెప్పాల అందుకు నవ్వు వచ్చేసింది అయిప్ప ఆ నాకు ఆల్రెడీ సిలబస్ అవన్నీ కనుక్కొని నేను తీసుకోవాల అనుకున్నా మళ్ళై అయాప్ప సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటా ఎల్ ఐ సి కింది చదు హలో అవా యాదిలే అవా సునితతో మాట ఆ నేను చెప్తే తూ సునీత నువ్వు కూడ సర్లే నువ్వు వైట్ చేస్తావ నేను అది చదివే వరకు చూడు ఈడ వేస్ట్ అయితుంది ఆ మళ్ళీ ఎందుకంటున్నావు నువ్వు
ఆ లేదు లేదు ఆంటీ కీర్తి మంచిది చాలా ఈ ఈ అమ్మాయి చాలా మంచిది
చెప్పు ఆల్రెడీ ఇంగ ఇద్దరు తిట్టేస్ నారు తిట్టిన తర్వాత చెప్తే ఏమొస్తది
లేదులే ఉత్తుత్తనుకో అవి ఫస్ట్ వి దీన్ని ఆ ఏందో చెప్దామనుకొని మర్చిపోయిన ఆ మీరు అదేంటి ఏమన్నా జాతర చేస్తారా మీ ఊర్లో
మా ఊర్లో జాతర గీతరలు అట్లాంటివి ఏం లే రాజకీయం ఎక్కువ చేస్తారు కన్నాడి
హు సరిపోయింది మొత్తం సరి ఆ ఆ సైడ్ వాళ్లందరూ అంతే స్వామి. ఎందుకు పుట్టారో తెలియదు అందరూ రాజకీయాలే.
అయినా వేస్ట్ బిల్డపిత్తే దోర ఏం ఉండదాడ డొల్ల.
ఏ ఎట్లా పొడుచుకొని నరుక్కునే వాళ్ళా చే. యెబ్బే కోపం వస్తుంది ఆళ్ళని చూస్తే. ఏం చేయలేము.
నా తమ్ముడికి చెయ్యి మాట్లాడతాడు సునీతా.
అయ్యో ఖచ్చితంగా చేస్తా అది ఎందుకంటే నాకు ఎవరు మ కొంచెం దొరకడంలా కచ్చితంగా చేస్తా. నాకు మనుషులు దొరకడం లేదందుకు.
మ్
ఎప్పుడొస్తాడు. హలో! వినిపిస్తుందా అప్పుడు బానే వినిపిస్తాంది ఇప్పుడు ఎందుకు వినపల్లే
మార్తాడు.
అప్పుడు వినిపిస్తాంది. ఇప్పుడు సరిగ్గా వినబడ్డం లేదు.
రేపు వస్తాడు ఈ రోజు అయిపోయినాయి.
స్వామి నాకు నీ మాటలు వినపడ్డం లేదు.
ఆ ఇనిపిస్తాంది.
నాకి ఇనపలేదు.
అంతే ఓసారి ఓ సారి నెట్ ఉంటది ఒకసారి నెట్ నెట్ ఉండదు.
అదున్న చోట టవర్ పైన పోయికూచ్చో.
మెగాస్టార్ వినపడలేదు.
హలో!
వినపడలేదు.
హలో!
సరిగ్గా వినపడ్డం లేదు.